ఏం చేస్తున్నావ్ ఉమ ఏం తిన్నవ్ రా
ఏం లేదు ఇంతకు ముందు మొన్న మా ఊరికి వచ్చా అయితే మొన్న పండగకి చేసిన వంటలు ఇట్లవన్నీ ఉంటే దాని గురించి మాట్లాడుతున్నా అమ్మను ఎలా చేసినవు అని అడుగుతున్నా
ఏమన్నది మరి ఎలా చేసిందంట
అసలు చాలా రుచికరంగా ఉన్నాయి తెలుసా అవి తింటే నువ్వే షాక్ అయితవు అంత బాగున్నయి
మరి నాకు ఇవ్వలేదు కదా నేను వచ్చాను కదా
ఆ రోజు నేను అంత హడావిడిగా తొందరగా బయలుదేరి వచ్చిన మీరు చేయలేదు దా వంటలు పిండి వంటలు
నేను జే చేశా గాని నేను ఏం చేసినా ఒక అరిసెలు ఒకటే చేసినా
అవునా ఎలా నేర్చుకున్నావు నువ్వు నీకెవరు నేర్పించారు
నేను యూట్యూబ్ అట్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్లా ఇట్లా చూసి నే చుకున్న
యూట్యూబ్ లో ఎంత మంచిగా చేయడం ఎంత యూట్యూబ్ లో చూసినా కూడా మన అమ్మ వాళ్ళు చేసినట్టు ఉండదు కదా
నేను మా అమ్మ చేస్తుంటే చూసేది అసలు చూసి ఏంటిది అ
పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు
మేమే చుసి నేర్చుకున్న చేసిన అరిసెలు చేసినా చాలా బాగా వచ్చినాయి మాహీ తీసుకొచ్చి ఎవరికో ఇచ్చరంట కదా
అవునా మీరు ఈసారి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకో
ఏముంది రొటీన్ గానే ముగ్గు లేసి వంట వండుకొని తినేసి వంటలు చేసుకోని
ము ముగ్గులు వేసారా రంగురంగుల ముగ్గులు
నేను స్టేటస్ పెట్టాను కా ఆ రోజు చూడలేదా నువ్వు
ఓ అవును ఆ రోజు నీ డిజైన్ అయితే ఎంత బాగుందో తెలుసా నాకు అయితే బాగా నచ్చింది అసలు చాలా బాగుంది చూసా అసలు చాలా అంటే చాలా బాగుంది రంగులు కూడా బాగా వేసావు
నువ్వు పెట్టావుగా నేను చూసాను కదా పాత ఫోటో పెట్టాం అనుకుంటా
అవును అరుజు కొత్త బట్టలు తీసుకున్నాం పాపకు కూడా బాగుంది నువ్వు తీసుకున్నావా పండుగ రోజు కొత్త బట్టలు
తీసుకున్నా కానీ నేను ఇక్కడ లేన అనుకుంటా నేను ఊరిక వెళ్ళిన
ఏ ఊరికి పోయినవు
అటు టెంపుల్ కి వెళ్ళినం
ఓహో
ఆ నార్మల్ మాట్లాడచ్చు కదా
నార్మల్గా కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకు ఏమైంది
రాలేదు కొంచెం ఆ పక్కన ఉన్న వాళ్ళుని నవ్వుతున్నారు
అట్లనే మాట్లాడుకోవాలి వాళ్ళకేం తెలుసు వాళ్ళకి బ్రెయిన్ అనేది ఉండదు కదా సరిగా
ఆ కావాలంటే
ఏదో ఒక టాపిక్ మాట్లాడుకోవాలి కదా
అంతే కదా
ఇంకా ఇంతకీ ఏం చేస్తున్నావు చెప్పు ఏం లేదు ఇప్పుడే వంట చేసినా కూర్చున్నా
ఎంత కష్టపడం ఎందుకో
వంట చేయడానికి కష్టపడం అంటున్నావా దేని గురించి అడుగుతానవ్
వంటే చెప్తాం కష్టపడ్డ ఎందుకు మేమన్ని ఒక పని మనిషిని పెట్టామని
పెట్టమంట నాకు అదొ ఒకటే తక్కువ నేను లేనా ఇంట్లో పని మనిషిగా గా ఉండడానికి
అన్న మనిషి నువ్వు ఎందుకు అయితవ్వ్ అన్ని పనులు చేతవ
ఇంట్లో పనులన్నీ ఆడవాళ్లే చేయాలి కదా
ఇ ఆడోళ్లు అయిన కు చేయాలి ఇంట్లో పనులు కాని మర అన్నీ చేయడానికి కష్టం కదా ఎట్లీస్ట్ కొంచెం వంట చేయడానికి లేదంటే బట్టలు ఎక్కడానిక అయిన ఒక పని మనిషి పెట్టమని చెప్పు మీ ఆయనకి
ఆ పని మనిషి కూడా ఆడమే కదా ఎవరైతే ఏముంది ఎన్ని చేసినా కూడ ఆడవాళ్ళే చేయాలి కదా ఇప్పుడున్న కాలంలో
చేయాలే
ఏం చేస్తున్నావు ఇప్పుడు నీ పని అయిపోయింద మొత్తం
నా పాని అయిపోయింది ను వచ్చేటప్పుడు పెరుగు తీసుకొని వచ్చిన ఇప్పుడు ఊరికే అట్లా మా ఫ్రెండ్స్ తో షాప్కి వెళ్తున్నా
వంట అయి్యందా వంట చేసినవా ఏం కూర వండినావ్
ఏం కూర ఒండినా ఇంకా మార్నింగ్ నేను అది చేసినా ఉలవల చారు అంటారు కదా
వావ్ అదయితే నాకు చాల ఇష్టం తెలుసా ఎంత బాగుంటదో
పొద్దున చేష్ణ ఇగ నాకు ఇప్పుడు కొంచెం పెరుగు తినాలనిపిస్తే నేను పెరుగు తెచ్చుకున్నా
అవునా రేపు కాలేజ్ కి వచ్చేటప్పుడు ఏదైనా స్పెషల్ తీసుకొని రావచ్చు కదా
యాక్చువల్ గా నేనే నిన్ను అడుగుదా మన అనుకుంటున్నా సేమ్యా తీసుకొని రామే
నేనే సేమ్యా తీసుకొని రానా ఎప్పుడు ఫోన్ ఎప్పుడు పోయి తీసుకొని రావాలి షాప్ ఓకే ఎప్పుడు ఎళ్ళాలి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరినన్నా కొంచెం జరగమని రాదే చాలా డిస్టబెన్స్ వస్తాంది
ఏం రావాలి డిస్టబెన్స్ అట్ల రావాలి అప్పుడప్పుడు రోడ్ మీద ఉన్నా కదా డిస్టబెన్స్ వస్తది ఇగ
ఇంటికెళ్ళినాక మాట్లాడితే కాకపోయిందా
నేను మాట్లాడుకుంట మాట్లాడుకుంట అట్లా ఇగ ఊరికే షాప్ కు వచ్చిన ఇంతే కదా ఇగ మాట్లాడేది ఏముంది టేది మనం వేరే వాళ్ళతో మాట్లాడేది ఏముంటది ఇంతే కదా
ఆ అంతేలేగాని షాప్ కి ఎందుకు వచ్చినావు మరి
ఈ ఊరికే ఏదైనా కొనుకుందాం అన్నట్టు వచ్చినా గానీ మళ్ళీ ఏం కొనబుద్ధి కావట్లేదు ఇగ
ఆ రేపు నువ్వు కూడా ఏదన్న స్పెషల్ తీసుకురావచ్చు కదా అబ్బా ఎవరు ఆహా హరన్ చాలా ఘోరంగా కొడతారు
ఈడ కాదు వేరే వాళ్ళి ఇంటి దగ్గర కొడుతుర్రు హారన్
అవునా చెప్పు ఏదన్నా రేపు నువ్వు ఇంకేం చేసుకొస్తావు చెప్పు
నేనేం తీసుకొస్తా ఏం తీసుకురాను నువ్వే రేపు సేమ్యా తీసుకోన్ రా
అవునా నేనే తీసుకురావాలా రేపు అబ్బా నా బద్దకస్తురాలుకే చెప్తున్నావా నువ్వు
నేను ఇక్కడ లేచి చేసుకోని రావడానికి ఇబ్బంది అవుతది మళ్ళా పాలు తీసుకోవాలి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా సేమ్యా తిందాం సేమ్యా తిందాం అని గాని చాల రోజులు అయితుంది
నా కూడా చేసుకోవాలని అనిపిస్తుంది కానీ రేపు మార్నింగ్ పిల్లలకి లేచి వంట చేసి అవన్నీ చేసేసరికి
ఏమైతది హా వంట చేసినపుడే టెన్ కి స్టార్ట్ అవుతది ఇంగా లేచామం లేసినప్పుడే ఈ రోజు బైవచ్చేటప్పుడు మేమున్ని కొంచెం వచ్చినంక బండి వేసుకుని షాప్ కు పోమ్మని చెప్తే పోతడు కదా
అవును పోతల్లే తీసుకొస్తాడు
ఆ ఆ మళ్ళా ఇంకేంది పోయి తీసుకొని రమ్మని ఎట్లాగో సున్నమ్మల బర్లు ఉన్నాయా
సుగునమ్మ వాళ్ళకు బర్లే ఎందుకు ఉన్నాయి
ఆ పక్కన గుండాలు పొలములే ఆ బర్లు ఏమయ్యాయి
కాదు ఆశా వర్కర్ మైబా
ఆ మా ఇవ్వను రేపు ఒక్క రోజు పాల్ పొయ్యమను
ఆ సోం పెద్దమ్మ వాళ్ళ వే అ బర్లు
పోస్తాది కదా పాలు పోయమంటే ఆ ఇంకో ఈరోజు నైట్ మీ వోన్ని అవి తీసుకురామ్మను ఆమెని రేపు పొద్దున పాలు పోయమను చేసుకురావచ్చు కదా
చేసుకొస్తాలే చేసుకోస్తా నువ్వు చేసు కరమ్మని చెప్పినాకే చేసకరాన ఇప్పుడు నైట్ వచ్చేటప్పుడు చక్కెర ఇంకా అవన్నీ చక్కెర గెట్లు ఉన్నాయిలేగానీ మిగతా ఏమన్నా ఐటమ్స్ ఉంటే తీసు క రమ్మని మార్నింగ్ లేసి చేసుకొస్తా
అన్నయ వరంగల్ కెళ్ళిండు
ఎందుకు
ఈ డ్యూటీ కే
అన్నయ వరంగల్లా డ్యూటీ ఆ
హైదరాబాద్ గానీ ఇప్పుడు డ్యూటీ పని మీద ఇట్లా ఎం జి ఎం కి వచ్చిండు ఎం జి ఎం లో ఏదో వర్క్ ఉందంటే వచ్చిండు వాడు అయితే రోజు మల్బరస్ తింటాండి ఫొటోస్ పెడతాండు
నీకు ఇవ్వట్లేద
అరకిల్లా అరకిల్లా తింటానా అని చెప్తాండు కాని తెత్తలేడు
అయ్యా నీకు కూడా ఇవ్వమనొచ్చు కదా ఎందుకట్లా
నేనే అసలు యాక్టువల్గా వసినా అలబరిస అని ఇక్కడ మా ఊర్లో ఇక్కడ మా ఇంటి ముందు జంగలల్ల ఇంటి దగ్గర ఉంటాయి మల్బేరి చెట్లు మొన్న వోయి తెంపుకొచ్చుకొని తిన్నా తిన్నందుకు కు ఇగా వావ్ తింటాడు కానీ తేత్తలేడు.
ఇయ్యా తీసుకొస్తే బావుంటది కదా నువ్వు కూడా తింటవు కదా. నీ కూడా కడిపే ఉంది కదా, తినాలని ఆస నీకు కూడా ఉంటది కదా.
ఆ నాకు కూడా కడుపు ఉంది, నాకు కూడా ఆశ ఉన్నది.
హు
నేను నీకు టూ టైమ్స్ చేసినా కదా నిన్నా.
ఆ ఆ
ఆ ఇంకొక టూ సిక్స్.
ఓకే ఓకే లే మాట్లాడదాం నో ప్రాబ్లం దానికి ఏముంది. సరేలే రేపయితే కాలేజ్కి ఏ టైం కి వస్తావు చెప్పు నువ్వు నాకు అవన్నీ కాదు కాని.
రేపు నేను కాలేజ్ కి టెన్ కి టెన్ కి కంపల్సరీ షార్ప్ టెన్ కి అ క్కడ ఉండాలె ఎందుకంటే టెన్ కి మీటింగ్ స్టార్ట్ అవుతది కదా. గెస్ట్లు ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి వాళ్ళు వీళ్ళు అందరు వస్తరు కదా.
వామ్మో అయిపోయేసరికి ఏ టైం అయిపోతదో కదా.
ఓ ఐపోయే సరే ఆఫ్టర్నూన్ వరకు అయిపోతది.
ఎంతా.
ఆఫ్టర్నూన్ వరకు అయిపోతది. లంచ్ పెడతరు వీళ్ళే లంచ్ పెడతరు బిర్యానీ పెడతరంటా.
వావ్ ఐ లవ్ బిర్యానీ.
యూ లవ్ బిర్యాని సో దెన్ యూ హావ్ టు కమ్.
ఓకే ఓకే రేపు మార్నింగ్ వస్తా. ఎల్లుండి మా బాబాయ్ వాళ్ళు దర్వాజలు ఎత్తుతు న్నరు మండే రోజు.
మండేనా.
మండే రోజు ఎత్తుతున్నరు ఆ రోజే ఆ జ్యోష్న వాళ్ళ బాబుది బర్డే
ఈ వాళ్ళ బాబుది బర్డే అయితే ఆమె ఎవరికి చెప్తది.
అదే లే నాకు చెప్పింది కానీ మళ్ళీ అనవసరంగా పాపం ఆ రోజే నేను మిస్ అయితాన్న ఊకే అదే అంటాంది. ఎప్పుడైనా నేను ఏది చేసినా నువ్వు ఉండవు. ఎప్పుడు ఇదే నీతోటి సమస్యా నేను ఏ రోజు ఏ ఫంక్షన్ చేశి నా నువ్వు ఇంటికాడ ఉండవు అని ఈ రోజు ఫీల్ అయితాంది మాట్లాడుకుంటూ.
ఇగా అట్లా కాలం కలిసోచ్చిన దానికి మనం ఏం చేస్తాం. మన దగ్గర ఏ మనం అయితే కావాలనే అయితే ఏం చేస్తాలేేం కదా.
ఇంతక ముందుకు కూడా అట్లనే జరిగింది కదా.
ఏ అట్లా జరిగిన దానికి మనం అయితే ఏం చేయలేము మొత్తానికి.
అవును